ఆ చిన్నగా వస్తుంది బట్ విన్పి
వినిపిస్తుందా
ఆ చిన్నగానే వస్తుంది నా సైడ్ నుంచి కూడా ఫుల్ సౌండ్ ఉంది
ఆ ఓకేఒకె గట్టిగానే మాట్లాడుతాన ఓకేనా
ఇప్పుడు పోయింది మరి
శ్రీరామనవమికి ఎట్లా పోలేద ఈసారి
శ్రీరామన లేదు వెళ్లట్లేదు మే నేను ఈ రోజు ఏం చెప్పొచ్చుిన అంటే ఆఫీస్ లో క్లీన్ చేస్తూన్నారా దేవుడి దగ్గర అంటే ఉంటది కదా మీ ఆఫీస్ లో ప్లే ఒకటి దేవుడి గదిలాగా
మ్ హూ
ఆ క్లీన్ చేస్తుంది రేపు మాకు పానకం కావాలా స్వీట్స్ ఉన్నా లేకపోయినా మాకు పానక్ కం కావాల రేపు పానకం తెచ్చికలపండి అని చేప్పొచ్చిన మనక్ మ్యాండేటరీ కద ఇంగా మనం శ్రీ రామనవమి అం టే ఇంగ పాలకం మస్ట్న్ షుడ్ మనీకి
అవున అండి
హుమ్
మీ ఊర్లో బాగా చేస్తారా శ్రీరామనవమి
మా ఊర్లో మా ఇంటి ముందరే అనమాట ఆంజనేయ స్వామి టెంపులు ఆ ఇ ఫుల్ బగ్ జరుగుతది నేనైతే చంబులు చంబులు బాటిల్ బాటిల్ ఎత్తుకొని పోతుండే చిన్నగున్న ప్పుడు బా చేస్తారు బా చేస్తారు మీ ఊర్లో బా చేస్తారా
మా ఊర్లో అప్పుడే డెకరేషన్ గాని అంత అయింది టెంపుల్ చుట్టు బాగా లైట్స్ పెట్టేసి బాగా డెకరేట్ చేసేసి
రేపా మర్న్నాడా
మర్నాడు శుక్రవారం
ని అంటున్నారు మరి
అ లే లేద్ శుక్రవారం
మ్ హు శుక్రవారం అయితే మంచిగా ఉంటుంది మంచిగా తలస్నానం చేసుకొని బాత్
మీ ఊర్లో ఎట్ల సెలబ్రేట్ చేస్తారు
లైట్స్ అంతా వేస్తారు బాగా గ్రాండ్గా ఆ ఇంకా వైషూస్ ఉంటారు కదా
మ్
లో
ఆ చేప్
ఆ వైషూస్ వ అదే కొంటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే పట్టిల్గ చేయిస్తారనమాట గుడిలో
అవున్
ఆ పూజల అంతా చేయించిన తర్వాత బయట పానకాలన్నీ పెట్టించి గుడి బయట ప్రొద్ద నుంచి సాయంత్రం వరకు చేస్తారనమాట మొత్తం పానకాలు
ఒకే
మేమైతే కాలేజ్ లో ఉన్నప్పుడు హాస్టల్ లో ఉంటాం లో అక్కడ కాలేజ్ అప్పుడు అవునవును పోయ్యేది సాయంకాలం పూట మంచిగా చెంబు గ్లాసు గ్లాస్ లేస్ కొనిచేది వేసుకొని తాగేసేది అనమాట మళ్ళ పోయేది రెండుో రెండు మూడు సార్లు బటిల్ ఎత్తిని పొయ్యేది బ్యాగ్ లో పెట్టుకొని వేపించుకొని వచేది అనమాట అలా చేస్తు
మేమున్న నేనైతే హాస్టల్ లో ఉన్నా చిన్నప్పుడు మేమున్న హాస్టల్లో మేమే చేసుకోవల ఆ రోజు ఇగ అంటే కుడ అల్ అట్ల కుడళ్ అట్ల అంటే చేయలేరు గద వాళ్ళు గని వర్
అవునవునవును
అందువల్ల ఇంగ బ్యాచ్ ఏస్తరు మనకి ఎయిత్ నైన్త్ టెన్ ప్రతి ఫెస్టివల్ అప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరితొ ఒక బ్యాచ్ పడుతుందే అట్ల ట్వంటీ మెంబర్స్ ఒ ఒక బ్యాచ్ ట్వంటీ మెంబర్స్ ఒక బ్యాచ్ ఒకరు అల్ ఒకరు తిక్కేయకుంటే ఒకరు అల్లేవాళ్ళు కుడాలు
ఓకే
ఆట్ల మధ్యాహ్నం టూ వన్ అవుతుంది మేమ్ చేసే వరకు మా స్ట్రెంత్ ఎక్కువ అప్పుడు హాస్టల్ మాది
ఆహా
కొంతమంది చేరలేంగ ఫార్టీ మెంబర్స్ కలిపి ఫస్ట్ ఒక బ్యా ఫార్టీ మల్ల బ్యాచ్ ఫార్టీ మల్లంగ సాయంత్రం పాన్ కళ్ పెడ్ తారు పానకాలు పెసర్ బాయలు ఉడకబెట్టి అవి నాన్బెటి టి సేసీన్ర
ఉ హు అవును పెసర బాలేదు మా కుడ ఇస్తర్ అనమాట్ ట
ఉ మాక్ హాస్టల్లో పెడుతండ్రి
ఆ మాక్ హాస్టల్లో అయితే పెడుతురులే మాక్ హాస్టల్ అయితే పెడతారులే గని గుళ్లో ఇస్తరనమాట నాకు పర్టికులర్గా వె కొంటోళ్లు చేస్తే ప్రసాదం అంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళు బాగ చేస్తర్ అనమాట వెరైటీస్ బాగుంటది
ఉ నేన్ గుడిలికెళ్తే ఆ అదే నేన్ గుడిల్కెళ్తే దేవుడు మొక్కడం కన్న ఎక్కువ ప్రసాదం కోసం పోత తెల్స నివ్ నేన్ ఆ ఆ కనీ నేను అంత ఏప్పుడు ఇష్టపడను పానకాల్ అనేది అది కాక కానీ నాక్ పంచామృతం అంటే పంచ ప్రణల్ తెల్స నాక్ చా చాలా ఇష్టం పంచామృతం అంటే వాళ్ళు పది కప్పులు ఇరవై కప్పులు ఇస్తే సిగు లేకుండా తాగుతాడు అడుకొని మరి తాగుతనమాట నేను
ఆ మేమ్ బయ్టికెళ్తే పంపిరు మమ్మల్ని ఇగ మేము ఒక హాస్టల్లోనే ఒకటి చన్నది శివలింగం అట్ల తెచ్చేసుకుంటానె శివరాత్రినాడొ అందరం మగష్ణనాల్ చేస్తుండే అప్పట్లో అయిన గని పొద్దున్నె లెసేసి మాక్ పొద్దున్నే ఫైవ్ కి లేపేస్తరు ఆళ్ళు రన్నింగ్ కి లేపుతరు మార్నింగ్ ఇగ రన్నింగ్ చేసేసి ఇగ పికో ట్యాప్స్ కింద పోయి మునిగేసేసి మేమ్ చిన్న టెంపుల్ మద్ కట్టుకున్నం ఆ టెంపుల్ పూజిచ్చి పూజ్ చేసుకొని ఒస్తంటి శివరాత్రి నాడ్ చూడల ఇట్ల వెలిగిపోతతండి
మిస్ ఆనాడు ఇగ అమ్మ వాళ్ళు ఒస్తరు మమ్మల్ని చూసిపోయ్కి అప్పుడు మాక్ కావాల్సినవన్నీ తెప్పించుకుంట బననాస్ గ్రేప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అందరు ఒగొటి ఒగొటి తెప్పించుకుంటే చన అయిపొతయ్ గదా
కోకుండ అందర్ షేర్ చేసుకుంటే సరిపొతది
ఆమే కొకరుపై టక్ తెచ్చుకొని ప్రసాదాలు అయితే ఎన్ని మేల్కోలనే నైట్ కుసాలు అన్ని ఇట్లానే తెప్పించుకుండండి
మ్
మాది శివరాత్రి అంటే మేమ్ బలే ఎంజాయ్ చేస్తాం
మేము గూడ అంటే మా దాన్ మేము మ్యాగీజిమమ్ నిన్ ఇంటికేల్పోతా శివరాత్రికి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో బా జరుగుతాది
మా స్కూల్లో బాగ్ మాకి
హలో ఆ నాకు వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది
శివరాత్రి నాడు బాగా ఎంజాయ్ చేసాం మేమంతా పిల్లలం అంతా ఉంటామా మా పిటి మేడం ఉంటుంది మేడం వొస్తుంది బాగా కబడ్డీలు అట్లా ఆడిపిస్తూ ఉంటండే తెల్లవార్లూ మెల్కుంటుండే మీమ్